హలో ఊహు ఉహ్ హలో
మండి
ఆ వినిపిస్తుందండి హాయ్ అండి
హాయ్ ఎలా వున్నారు
ఏం జేస్తున్నారు
నాది ఇప్పుడే వర్క్ అయిపోయింది మీరేం జేత్తున్నారు
ఏం లేదండి మాక్కూడా ఇప్పుడే పనైపోయింది ఏం వంట చేశారు ఈ రోజు ఏం పనుల్ చేశారు
డైలీ వర్క్ చేయండి ఒక గంట చేసాము బెండకాయ కర్రి చేసాము
అవునా తిన్నార
ఎమ్ కర్రి వండిర్రు టిఫిన్స్ ఏం చేయలేదండి మేము మీరేమైనా టిఫిన్స్ చేస్తరా
తమండి నార్మల్గా అయితే కానీ ఈ రోజు ఇంకా పని ఉందనేసి టిఫిన్ స్కిప్ చేసేసినాం
మామూలుగైతే టిఫిన్ కి మీరు రోజు డైలీ
ఆ ఏం జెస్తామంటే దోశ ఇడ్లీ ఉప్మా ఎక్కువ ఈ మూడు చేస్తామండి కొంచెం ఈజీ కదా పొంగనాలు
మేమైతే ఒక ఇడ్లీ ఒకటే ఇస్తాం
అ అవునా తొందర ఐయిపోతదని ఇడ్లీ చేస్తర్ రాండి
ఆ తొందర ఐతది అదిక్కటే కొంచెం ఇజీ పిల్లలు కూడా ఎక్కువ ఆ ఇడ్లీనే తింటారనేసి ఇడ్లీ నే చేస్తి చె మ్మెక్కువ
ఆ ఇంకేంటండి ఉగాది పండుగ వస్తుంది కొత్త బట్టలు ఏమన్నా తీసుకున్నారా
పని ఎం లేదు పిల్లలకు కొత్త బట్టలు ఆ తీసుకుంటే కొత్త సంవత్సరం కదా మన తెలుగు కొత్త సంవత్సరం కదా ఉగాది కంపల్సరి ఆ రోజు కొత్త డ్రెస్సులెయ్యాలి దనేషి తీసుకుంటాం మేము గూడా డైలీ ప్పుడైనా
పిల్లలక్ దీస్కుంటారా మీరు కూడా దీస్కుంటారా
అటు సైడ్ ఐతే బ్లౌజ్ తీసుకుంటాం కంపల్సరీ తీస్ పిల్లలకైతే మేమయితే తీసుకోం
మ్ డబ్బులు ఉంటె మీరు గూడా తీసుకుంటారా
అహ్
ఉమ్ అవునండి అసలు కొత్త బట్టలేసుకోవాలి మంచిగా ఉగాది పచ్చడి చేసుకుంటారా అండి మీరే చేస్తారా ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తారా మీ ఇంట్లో
మాకు ఉగాది పచ్చడి చేయడం అంటే మా ఇంట్లో ఎవరు చేయరంట ఎప్పటి నుంచో మా అత్తమ్మ వాళ్ళు అంత ముందు నుంచి చెయ్యరంట మా వాళ్ళు అందుకని మేము ఎప్పుడు ఉగాది పచ్చడి చెయ్యలేదు పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తే మాకు పంపిస్తారు పచ్చడి ఇంతవరకు అసలెప్పుడు చెయ్ లేదు అంటే మాకు ఫస్ట్ నుంచి మా మా వంశం వాళ్ళ ఎవ్వరు చేయలేదంట అందుకని మేము ఎపుడూ చేయము మేము చేయము మా అత్తమ్మ వాళ్ళ చేయము మళ్ళీ మా మమ్మీ వాళ్ళకి కూడా లేదని అంటారు లేదు అంటాను లేదు అని అట్లా అంటారు
అవునా అసలు దీనికి కూడా ఉంటదా అండి తన అనేది
మరి మా అత్తమ్మ వాళ్ళు అసలు తెలీదు
ఉమ్ అప్పుడయితే మీరు కొత్త కొత్త బట్టలు కూడా వేసుకోవద్దు ఇక వంతెన లేనప్పుడు
ఫెస్టివల్ జరుపుకుంటాము భక్షాలు చేయడము అవి ఇవి చేస్తాము కానీ పచ్చడి అనేది మాకు బీరప్ప గుడి అనే ఉంటది ఆ గుడికి వెళ్ళి అందరం ఆనందం మా పాలోల్లు అని అంటారు కదా వాళ్ళందరం కలిసి వెళ్ళి అక్కడ గుడి దగ్గరనే చేసుకుని అక్క అక్కడే తాగేసి వస్తారు ఇంట్లో చేయరు అన్నట్టు
అవునా
ఇంటికెళ్ళకా తెలివి ఇంట్లో ఉన్న వాళ్లకు ఉండదు పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తే పంపి ఇస్తారు అవి ఉగాది పచ్చడి చేస్తే పంపిస్తారు కదా అందరికి సేవ్ చేసుకుంటారు కదా అందరు మాకి అది ఒక్కటి లేదే అని అనిపి సరే ఓకే ఉంటే బాగుండు చేస్తే బాగుండు అనిపి రవి మా అత్తమ్మ వాళ్ళు వద్దంటారని చేయను ఇగ
ఇప్పుడు పండక్కి అమ్మ వాళ్ల ఇంటిక వెళ్తారా? ఇక్కడే ఉంటారా అండి మీరు?
ఉంటాము
వెళ్తారా?
రిటర్న్ నేను రావలనే విత్ రా కాంబరీత్ఏరీతిం
అవునా, ప్రతి పండక్కి వెళ్తారా అండి మీరు?
మా ఉగాదికి అయితే వెళ్తాము. ఉగాది పండక్కి. బతుకమ్మ పండక్కి వెళ్తే, సంక్రాంతి ఈ మూడు ఫెస్టివల్స్ కొంచెం పెద్ద పండుగలు అని. వెళ్తాం. మిగతా చిన్న చిన్న పండగల్కి. ఏం వెళ్ళమండి మేము
ఎక్కడ బాగుంటాది అండి? ఆ వెళ్తాము అండి మేము. కూడా ఎక్కడ బాగుంటాది అండి బతుకమ్మ పండగ? మీ అమ్మ వాళ్ల ఇంట్లోనా? మీ అత్తగారి ఇంట్లోనా?
మా అమ్మ వాళ్ల ఇంట్లోనే బాగుంటాది. మా అమ్మ వాళ్ల ఊరిలో చాలా బాగా అనిపిస్తాది. ఎందుకంటే అక్కడ అందరూ. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లు, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, కాబట్టి అక్కడికి వెళ్తే మంచిగా అనిపిస్తాది. ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉంటాది కానీ. కొంచెం ఎంతైనా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తే బాగుంటాది కదా!
ఆ
మీకెట్లా? మేకెట్లుంది? ఉంటాది మీకే ఫెస్టివల్ అంటే ఇష్టం?
మాకు హ్మ్ బతుకమ్మ ఇష్టం. ప్రతి ఒక్క ఆడపిల్లకి బతుకమ్మ పండగే ఇష్టం కదా అండి? హ్మ్ ఎందుకంటే కొత్త పట్టు చీరలు క కట్ కట్టుకొని మంచిగా బతుకమ్మన రెడీ చేసి, మనం కూడా అందంగా రెడీ అయ్యి అట్లా చాలావరకు ఆడోళ్లకి బతుకమ్మ పండగ ఇష్టం ఉంటది. మొగోళ్లకి దసరా పండగ ఇష్టం ఉంటది.
అవును, మీరు మీవే. వెళ్తారా? మీ అమ్మ వాళ్ల ఇంటికి? మీ అత్తమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటారా?
మేము కూడా ఇంక మళ్లీ ఇప్పుడు వెళ్లకపోతే చాలా నెలలు వరకు పండగలు ఏమ ఉండవు కదా అండి. సమ్మర్‌లో అ ఇది లాస్ట్ కాబట్టి ఇంక వెళ్ ఒతారు అందరూ ఇంకా అండి, మీరు
మీకు మంచిగా అనిపిస్తాదా? బతుకమ్మ పండగా ఇక్కడ మంచిగా అనిపిస్తాదా? మీ అమ్మ వాళ్ల ఇంటి దగ్గర మంచిగా అనిపిస్తాదా?
హ్మ్ రెండూ బాగానే ఉంటాయి అండి. ఒకే దగ్గర కదా, ఇద్దరి ఒకే దగ్గర ఒకే ఊరిలో కాబట్టి రెండూ మంచిగానే అనిపిస్తాయి.
మాకైతే అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలని అనిపిస్తాది. అక్కడే బాగా అనిపిస్ ఇక్కడే ఎక్కువ అప్పుడప్పుడు అత్తమ్మ వాళ్ల దగ్గర కూడా, ఊరిలో కూడా ఉంటాం.
మీరు పువ్వులు కొనుక్కొస్తారా? లేకపోతే బాయి దగ్గర నుండి తీసుకొస్తారా అండి!
బాయి దగ్గరనే తీసుకొస్తాం! ఏ ఏ పువ్వులు అయినా, ఫ్లవర్స్ ఎక్కడైనా. ఏవైనా మాకని మా అందుబాటులోనే ఉన్నాయి, దొరుకుతాయి. ఎక్కువ ఐతే ఏం కొనము మేము టేకు పువ్వు, తంగేడు పువ్వు పువ్వు ఇలాంటి ఇవ్వైనా దొరుకుతాయి బాగానే కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ కొనుకొస్తాం.
బంతి పూలు అవి కొనుకొస్తారు కావచ్చు.
ఆ అవును
ఊ సినిమాలు అవి ఇవి ఏమన్నా చూస్తారా ఏమన్నా వర్క్ చేస్తారా అండి మీరు
చిన్న చిన్న వర్క్ చూస్తాం వర్క్ ఇంకా సినిమాలు కూడా చూస్తాం.
ఆ
మీరు మీరు ఏమైనా వర్క్ చేస్తారా లేద హౌస్ వైఫా
హౌస్ వైఫే టీవీ చూస్తాం కాసేపు పని చేస్తాం అట్లా రోజు ఫ్రెండ్స్ ఉంటారు అట్ అట్లా రోజంతా గడిపేస్తూ ఉంటాం.
హౌస్ వైఫ్ అంటే మీరు సీరియల్స్ ఏమైనా చూస్తారా మేడం సీరియల్స్ ఏమన్నా చూస్ చూస్తారా సినిమాలైనా ఓన్లీ
సీరియల్ ఆ అసలు సీరియస్ చూడనండి డే టైమ్ లో చూడను నైట్ టైమ్ లో కూడా చూడము సీరియల్స్ అడిక్ట్ అయిపోతామేమో అని ఊ ఒక్కసారి చూస్తే రోజు చూడబుద్దయితది ఆ ఒక రోజు పని ఉన్నా కూడాదాన్ని పక్కన పెట్టి మరీ చూడాలనిపిస్తది ఆ మూవీస్ అనుకో ఏ రోజుది ఆ రోజు వదిలేయవచ్చు కదా అట్లా అనేసి కొంచెం చూడము సీరియల్స్ మీకు ఏ సినిమా అంటే ఇష్టమండి.
నాకు సినిమాలు ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదండి. నేను ఎక్కువగా చూడను ఎప్పుడో ఒకసారి చూస్తా నాది నార్మల్గా ఇది ఇష్టం అది ఇష్ ఇష్టం లేదని ఏమ్ ఉండదు. ఏదైనా చూస్తా అంతే ఇంకా ఇంట్రెస్టింగు ఉంటే చూస్తా కాని ఇష్టం అనేతే ఏమ్ అనిపివ్వదు. పెళ్లియితే నుంచీ ఏం ఉండదూ ఇంట్రెస్ట్ నైట్ టైమ్ లో అప్పుడప్పుడు చూస్తాం.
ఊ ఓకే పని చేస్ చేసుకన్నాక చూస్తారా ఇగ
ఆ వర్క్ అంత అయిపోయినాక చూస్తా మండి.
ఎక్కువ గేమ్స్ అట్ల ఇట్లా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటదా అండి మీకు గేమ్స్ అవి ఇవి ఇవి ఇంట్రెస్ట్ ఉంటదా మీకు బాగా
గేమ్స్ అంటే ఇంట్రెస్టే కాగాని ఎందుకు ఆడతామండి అట్లా మనం ఆడం కద పిల్లలతోనే ఆడిపిస్తాం మంచి ఔట్ డోర్ గేమ్స్ అయితే బాగానే ఆడిపిస్తాము. పిల్లలకి ఓ ఇంట్లో ఉ అంటే వాళ్ళకి ఇంట్లో ఓన్లీ ఫోన్ టీవీ అవి చూడడం బాగా అలవాటు అయిపోతుంది అనేసి ఎక్కువ ఔట్డోర్ గేమ్స్కే ప్రిఫర్ చేస్తాం. గేమ్స్ ఏ ఆడిపిస్తాము ఎక్కువ
అండి మీరు డ్యాన్స్ అట్లా ఏమన్నా ఎస్తారా అండి.
డాన్స్ అయితే నాకు రాదండి. మాకు రాదు అట్లా చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది కానీ నే నేర్చుకోలేదు ఎక్కువ ప్రిఫర్ చేయకపోయే వాళ్ళు పేరెంట్స్ అందువల్ల ఎక్కనుంచ్ కోలేదు చేయాలని ఆసక్త్ ఉండేది కాని రాకపోయేదండి
మీ పిల్లలకైనా మంచిగా నేర్పించండి డ్యాన్స్ గేమ్స్ అవన్నీ ఇంకా పెద్దవాళ్ళేనాండి మీ పిల్లలు ఇంకా టెంపుల్స్ అటు ఇటు వెళ్తారా అండి మీరు దేవస్థానాలు మ్మ్ వాయిస్ కొంచెం స్లో అయిపోయిందండి మ్మ్ మ్మ్ మ్మ్ ఇంకా మీరు ఏమేమి చేస్తారండి ఖాళీ టైం లో
మే ఖాళీ టైమ్ అంటే ఏంముండదు ఎప్పుడుకి ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటంది ఇంట్లో వర్క్ బయటికి బయట కొంచెం చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకుంటుంటం
వాషింగ్ మిషనా లేకపోతే పిండడమేనా అండి
మేమే తీసేసుకుంటాం
అవునా జాయింట్ ఫ్యామిలీయా అండి మీది అమ్మో గ్రేట్ అండి ఎంతమంది విండడం మ్మ్